హలో విని
ఆ వినిపిస్తుందండి
నమస్తే అండి ఎలా ఉన్నారు.
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా అండి
అయిపోయిందండి తిన్నారా మీరు
ఆ అయిందండి ఏం తిన్నారండి స్పెషల్ ఏమో స్పెషల్
ఏం లేదంన్ ఆ అదేం లేదండి నార్మల్గానే తిన్నాం అన్నం పప్పు
అవునా అండి ఇంకేంటండి కాల్ చేసారా ఇం టికి మాట్లాడార అమ్మ వాళ్ళతో
అయిపోయిందండి అం తా మీరు వెళ్తున్నారండి
ఆ అదే ఆ వెళ్ళాలండి మనకి ఇంకా ఫెస్టివల్ ఏమంటారు మన తెలుగు సైడ్ మన వాళ్ళకి అదే కదా అండి న్యూ ఇయర్ వెళ్దాం అను కున్నా అండి ఫెస్టివల్ మీ ఊర్లో మీరు అండి
మేము వెళ్తున్నామండి కొత్ కొత్త సంవత్సరం అదే కదా ఇప్పుడే కదండి ఊర్లో అంత పచ్చి పచ్చిగా చెట్లన్నీ బా ఉంటాయి చూడ్డానికి పల్లెటూర్లో అయితే మంచిగా ఉయ్యాల వేసుకొని అందరూ రిలేటివ్స్ అంతా వచ్చి
బాగా చేస్తారండి మీ ఊరు లో ఏ ఫెస్టివల్ బాగా
ఆ బాగా జరుపుకుంటామండి మా సైడ్ అయితే అయితే మేము ఉగాది బాగా జరుపుకుంటాము మళ్ళీ వినాయక చవితి బాగా జరుపుకుంటాము ఇంకా దసరా బాగా జరుపుకుంటామ అండి ఇంకా మా సైడ్ అయితే మొన్న శివరాత్రి అయింది కదండి మొన్న శివరాత్రి అయితే ఇక్కడ హేమవతి మీరు వినే ఉంటారు అక్కడ బాగా చే
అవునా అండి ఇదంటే ఎలా అంటే ఇప్పుడు ఉగాది అన్ టే అంటే మీరె మీరె రిలేటివ్స్ వస్తారా మీ ఇంటికి అందరిని ఇన్వైట్ చేసి మళ్లీ ఏమంట్రరు ఊరగాయలు అట్లంతా ప్రిపేర్ చేస ఈ చేస్తారా
చేయమండి మేము ఏం చేస్తామంటే, ఆ ఊర్లో అందరింట్ల్ ఆ ఉగాది పచ్చళ్ళు చేస్తామండి, ఉగాది పచ్చళ్ళు చేసి తోరణాలు కట్టేసి ఇంటికి బెల్లం
ఆ లైఫే వేర్లేండి అవునండి. మంచిగా ఏమన్నా చేసుకొని, పూజ చేసుకొని పొద్దునే అందరు రిల్ రిలెస్ వచ్చింటారు, చిన్న పేలు అంటే ఏ మరు ఇనం త వెళ్లిపోతుందండి అప్ రిలేేటివ్స్ అందరుండి. వినాయ్ చవితి ఎలా జర్ పున
అందరూ అప్పుటికి వినయ్ చవితి కూడా అంతే అండి ఎట్లాంటే ఇప్పుడు, ఊర్లో పిల్లలందరూ డబ్ బ్బుల్ ఏసుకొనేసి పెద్ద్ పెద్దోలు జాబ్స్ వెళ్తుంటారు కదా వాళ్ళందరూ డబ్బులేస్ కొని వినాయకున్ని పెట్టేసి, లాస్ స్టుడెడ్ డీజే తెప్పిస్తారండి మా ఊర్ లో మూడు రోజులు పెడ్తే మూడు రోజులు అన్నదానం ఉంటుంది.
డీన్ ఒకే వినాయకుడు విగ్రహం కావాలంటే ఒ ప్రాస్ నేనేమంటున్నాంటే వినాయడి విగ్ర కి పోయే ముం డు అంటే మీకంటూ ఏమన్న ప్రాసెస్ ఉంద అంటే ఇంటింటి ద కి వెళ్ళి చ ఉంద డె, డము అలా ఏమన్నా చే మీరు డై ట్ ఉంటారు కదండి, జాబ్ చేసే వాళ్ళు అలాంత డబ్బులు వేసుకొని అలా చే
ఆ, అంతే అండి అంటే జాబ్ ఊర్లో వాళ్ళు ఎందుకు అని జాబ్ చేసి వాళ్ళందరూ వేసుకొనేసి ఇంకా ఊర్లో వెళ్ళి పూజా చేపిచ్చేసి ఊర్లో దేవాలయం ఉంటుంది కదండి కుల దేవత అక్కడ ఏళ్ళి పూజా చేపిచ్చేసి ఇంకా ఒ ఇద్దరు అబ్బాయిలు వెళ్లేసి వినాయకుడిని మాట్లాడేసి తీసుకొచ్చేస్తారండి డబ్బులు పే చేసి
అయితే నాకు తెలిసి మీ ఊర్లందరూ బాగా ఎంప్లాయీసే ఉన్నట్టున్నారండి అంటే ఇంకా ఇంటింటి దగ్గరికి వెళ్ళి చెందా ఆ అడగం లేదు కదా
అట్లా అడిగితేనే బాగుంటుందన్ ఎందుకంటే చ్ అలా ఇంటి దగ్గరకొచ్చినప్పుడు కొన్ని మాటలుంటాయి ఎలా చేస్తారు అని మేము కూడా తెలుసుకోవచ్చు కదండి అప్పుడు
అదే బెటర్ అండి మా సైడ్ ఎలా చేస్తామంటే అవునవును మా సైడ్ మేమ ఎలా చేస్తాము మంటే అండి మేము చెంద అడగడం స్టార్ట్ చేస్తామండి అంటే ఇంటింటికింత అని అడుగు తమండి ఫర్ ఎగ్జాంపుల్ మా ఇ కాలనీలో హండ్రెడ్ హౌసెస్ ఉన్నాయన్నమాట ఆ ఇంటి కి త్రిహండ్రెడ్ ఆళం అది అది అలో పినానన్ డి వాళ్ళు టూ హండ్రెడ్ ఇవ్వచ్చు హండ్రెడ్ ఇవచ్చు ఫిఫ్టీ
అవునండి
మేమంత అనమాట ఎంతనా ఇవ్వండి అని చెప్పి అప్పుడు అప్పుడు కమ్యూనికేషన్ కూడా మనకి బాగా ఇంప్రూవ్ ఉంటుందండి అంటంటే వాళ్ళు అడుగుతారు కదండి ఆ ఎప్పుడు వెతున్నారు అప్ అప్ ఇప్పుడే ఎంత అడుగుల్లో తేవాలనుకుంటున్నారు విగ్రహాన్ని అని చెప్ టి వాళ్ళు అడుగు తరు తరువాత ఆ ఇచ్చే చందా మినిమం అంటే ఉమ్ మహా అంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా అయితుందండి బ ఆ అవునండి మేము ఏదో మా మా చేతనై నంతా మేము యూత్ ఉంటాం కదాని మా కాలనీలో టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాము మేము థౌజండ్ థౌజండ్ అలా వేసుకుంటాం అనమాట మనీ ఆ వన్ వీక్ ముందే వెళ్ళి అక్కడికి మా పక్కన ఊరికి వెళ్ళి అక్కడ బ చేసుకుంటామండి వినాయకుడు అవునండి మీర ఎలా అండి మీ ఊర్లోనే దొర్ తహమిక విగ్రహాలయని మీరు
లేదండి మేము పక్కనూరుకి వెళ్ళేసి అక్కడ బుక్ చేసి వస్తాము వస్తాము అంటే వాళ్ళు చేయడానికన్నా ముందే మేము వెళ్ళేసి డబ్బులు అడ్వాన్స్ ఇచ్చేసి మాకు ఇలా ఇలా కావాలి అని చెప్పేసి వస్తాము చెప్పేసి వ వచ్చ తర్వాత వాళు ప్రిపేర్
అంటే ఎన్ని రోజులు ముందు పోతారుా అంటే ఒక వారం ముందా లేదంటే ముంద
వన్ మంత్ ముందే చెప్పేస్తామండి వెళ్ళి బుక్ చేసేసి వచ్చేస్తారు ఇంకా అది అయిపోయినాక అ విినయక్ చెప్ి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు వెళ్ళి తెచ్చుకో
మేము అంతే అండి వన్ మేమంటే వన్ మంత్ వన్ వీక్ ముందు వెళ్తాంని అంతే అంటే మేము ఇంకా పనిపి ముందు వెళ్లి ఆడరించి అ పడగర ఈ రజు విగహన్ని తీసుకొచ్చది ఎట్లా అంటే మీకు అంటే మీరు తా ర్ లో తీసుకొస్తారా వియకుడు
అవునండి ట్రాక్టర్ లోనే తీసుకుంటాం ట్రాక్టరే అండి ట్రాక్టర్ లేకుంటే టెంపో ఉం ంది కదండి త
అవునవును ఓకే భోజనాలు అంటే మీరు త్రీ డేస్ భోజనాలు పెట్టిస్తారంండి అండి మీరు ఆ రోజు అప్పుడు ఫెస్టివల్ అప్పుడు
ఊర్లో భోజనాలు ఉంటాయంటాయి మూడు రోజులు డ్యాన్స్ వేస్తారు పిల్లలంతా ఇంకా లాస్ట్
అవునవును
మరిిన రోజ పెద్ద ఈజ తె స్తారు యూత్ ఉంటుంది కదండి తెప్ప ఇట్టు ఒక గంట గంటల వరకు డ్యాన్స్ వేస్తాము
అంటే డీజే అంటే గుర్తొచ్చింది అప్పుడు డీజే ఎలా అండి డీజే అంటే అంటే మీరు ఇప్పుడు చెన్నై లోనే డబ్బులు సేవ్ చేసుకుొని డీజే క అంటూ ఆ పెట్టుకుంటారా లేదంటే మళ్ళీ డీజే మీరు సపరేట్ ఏమన్నా యూ్ తీసుకుంటారా అండి మనీ
లేదు లేదు లేదండి అంటే ఇప్పుడు యూత్ ఒక వంద మంది ఉంటే దాంట్లో ఒక్కొక్కరు దగ్గర మూడు వేలు నాలుగు వేలు అ తీసుకుంటారంండి ఇవాళ ఇ ఇంకం ఎంతయితే అంతేస్తారు ఇంకా దాంట్లో వాళ్ళు టీ షర్ట్స్ గూడా తీసుకుంటారండి యూత్. త్త టీషర్ట్స్ కి, ఇంకా ఫుడ్ కి, అన్నిటికిీ.
ఓకే ఎంతుండచ్చండి ద డీల్ దె ఆ రోజు ఆ రోజు మొత్తానికి డీజే ఎంత ఉండచ్చడి ఓకే.
ఆ రోజు ల క్ష అట్ల ఎనభై వేలు
ఊమ్ ఇంకా అయితే దూందం చేస్తామంటారు మీ ఊర్లో వినాయక చవితి
అవునండి మా ఊర్లో వినాయక చవితి జేసినప్పుడు పక్కన ఊరు మొత్తం ఒచ్చి డ్యాన్స్ ఏస్తారండి.
ఆ
మేమ ప్
మీర్ సూపర్ సూపర్ అండి మా అదే అండి ఇప్పుడు అదే చెప్ ప్తున్న గదా ఇబుడు సంక్రాంతి ఉగాది ఒకే అది ఎలా అంటు ఎలా ఉంట్రయంటే ఫెస్టివల్స్ అవి మనము మన ఫ్యామిలీ వరకే ఉంటయి. బట్ అయితే వినాయక చవితే అలా గాదు సంమ్ థింగ్ స్పెషల్.
అవును
నువు ఎలా
ఆ
అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇప్పుడు మా ఇంట్లోంచి నేను గూడ ఒస్తారు వినాయకుడి దగ్గరికి ఆ నైట్ టు ఇప్పు చిన్న పిల్లలు వాళ్ళందరు డ్యాన్స్ ఏస్తే అందరు చూస్తారు, వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, మళ్ళీ భోజనాలు అప్పుడు కావచ్చు. నిమ
అవునవునండి
అది డీజే ఉండదు కానీ మాకు డ్రమ్స్ డ్రమ్ ఉన్నాయంత.
ఊ
మేము ఎప్ ట్లంటే మేము భోజనాలు పెడతాము మి మీలాగా ఆ లాస్ట్ డే పెట్టిస్తామా అది ఆఫ్టర్నూనును లె లెవెన్ త టీ ట్వెల్ కల్లా కంప్లీట్ అయిపోతుంది అనమాట అన్నం దాన కార్యక్రమం
దగ్గర రాయే
వాట్ అంతే ఇంకా గాని ఇం హ్మ్
ఇంకా సంక్రాంతి అయితే ఆ నార్మల్గనే చేసేసుకుంటారు. అవునండి సాయంత్రం అంటే అంత అన్నదానం అయిపోయినాక పెద్దోళ్ళు ఉం టరు. కదండి వాళ్ళు వెళ్ళి అడిగేస్ వస్తారు ఏది మంచి టైము అని అప్పుడు ఆ టైం లోపల తీసేసి పెట్టేస్తాము. ట్రాక్టర్ లోకి తర్వాత డీజె స్టార్ట్ అయిపో
డేటు ఓకే. ఇప్పుడు వినాయకుడి త్రీ డేసా ఫోర్ ఫైవ్ డేసా
త్రీ డేస్ పెడ్తారంతే అండి ఎందుకంటే యూత్ మూడు రోజులు హాలిడేస్ పెట్టేసింటారండి.
అవునవునులేండి
మూడు రోజులు హాలిడేస్ పెట్టేసి అక్కడే ఉంటారు వాళ్ళు. అక్కడ అది చిన్న పిల్లలకైతే ఏమన్నా చిన్న చిన్న గేమ్స్ పెట్టేసి వాళ్ళకి గిఫ్ట్లు వచ్చేసి నోట్ బుక్, పెన్ అలాంటివి ఇస్తాము.
ఓకే పెద్దవాళ్ళకి పెద్ద పెద్దవాళ్ళకి బైక్ రేస్లో బైక్ రేస్ అలా ఏం పెట్టరా అవునా అండి ఏదోలేండి ఏమంటారు. మా ఊర్లో గేమ్స్ అలా ఏం కండక్ట్ చేయం కాని బట్ అయితే మాది కొంచం బడ్జెట్ ఇషూస్లెండి. మరి కొంచెం బడ్జెట్ ఎక్కువ కాదన్నమాట ఉన్న దాంట్లోనే ఆ డెకరేషను ఇంకా ఆ డ్రమ్స్ ఆ భోజనాలు అంతా మళ్ళీ తర్వాత మేము మేము టీషట్స్ తెచ్చుకుంటాంమండి. ఇప్పుడు చెప్పే కదండి ఒక టెన్ టు ఫి్టీన్ మెంబర్స్ ఉంటం ఒక్కోరు తౌసండ్, టూ తౌసండ్ అలా వేస్కుంటం వాళ్ళ కోటి మాత్రం మళ్ళీ సప్రేట్ చందలో డబ్బులు తీసుకోకుండా సప్రేట్ ఒక టూ హండ్రెడ్, త్రీ హండ్రెడ్ వేసుకొని ఒక టీ షర్ట్ తెచ్చుకొని సేమ్ టీ షర్ట్ అందరం వేసుకుంటామండి. బా జరు కుండ మం ప్రతి ఒక్కర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆ ఫెస్టివల్లో ఇంకా ఏమంటరు ఇంకా నిమజ్జనం అయిపోతేనే మళ్ళీ వన్ ఇయర్ వన్ ఇయర్ వెయిట్ చేయాలి. మనం ఆ ఫెస్టివల్ కోసం ఏదో తెలియని ఫీలింగ్ అండి వినాయక చవితి అంటే మాక్ అంటే ఏదైనా ఒక ఫెస్టివల్ చెప్పుకో ను నేను అందరం కల్సి మెల్సి చేసుకునేదంటే నేనైతే వినాయక చవితే అని చెప్తానండి ఎటువంటి ఫీలింగ్ లేదు. కోకుండా ఏమంటారు
మ్ అట్లంతా ఏం లేకోకుండా అంతా మనం అవునండి ఇదీను ఇంకొక పీర్ల పడుగ అంటారు అది గుడా అండి అది ఏమం అసలు ఇదాన్ని ఇప్పుడు హిందూస్ మాత్రమే చేసుకోవాలి అట్లాంటే పీర్ల పండుగ ప్రతి ఒక్కరు ముస్ ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు అందరూ జరుపుకుంటారు కదండి అది కూడా ఒక బెస్ట్ పండగే అండి అవునండి సరే అండి థ్యాంక్స్ సరే అండి థ్యాంక్ అండి మీ సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి